హలో
హలో నమస్కారం అండి
నమస్తే అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నామండి ఈ రోజు మనం అంటే శాస్త్రీయ వంటకాల గురించి కొన్ని తెలుసుకో ఆ మాట్లాడదామా అండి
సరేనండి దేని గురించి చెప్పాలండి
అంటే మీ సైడ్ నార్మల్ గా ఏదన్నా శాస్త్రీయంగా ఏవన్నా చేస్తారా అండి అంటే అప్పడు అంటే ముందు కాలం నుంచి ఏమైన్నా వంటకం మీరు ఏమైన్నా స్పెషల్ గా చేసుకుంటూ ఉంటారా
స్పెషల్ అంటే శ్రావణమాసంలో రాగి పిండితో చేస్తామండి
శ్రావణమా ఓ నూడల్స్ లాగా ఏం వంటకం అండి అది
అది సాద్దాలని
ఉం
ఆ చేస్తామండి
శాస్తలు ఓకే ఆ నేను కూడా విన్నానండీ ఇ ఒకసారి మా అమ్మమ్మ గారేమో నాకు పెట్టినట్టు అంటేదో ఒక తీపి పదార్థం కదండి
అవునవును
ఓకే అంటే ఎలా చేస్తారండి దాన్ని
అది రాగీపిండితో చేస్తారండి కొత్త రాగులు వస్తాయి కదా శ్రావణ్ మాసం లో ఆ టైం కి కొత్త రాగులు వస్తాయి
ఆహా
ఆ కొత్త రాగలు అవి ఆడిచుకో చ్చి పిండి పట్టుకొచ్చి చేస్తారండి మనము ఆ ముద్దలాగ ఓ వేడి నీళ్లలో బాగా ఉడగబెట్టి రాగిపిండి ఉత్త రాగీ పిండి
ఉత్త రాగీ పిండి నీళ్ళలో ఉడకబడితే ముద్ద ముద్ద కడుతుంది కదండి అంతా ఉంటలు ఉంటలు అయిపోతుంది కదా
ముద్ద అంటే ఉంటలుంటలు కాదు అది నీళ్ళు కాంచిన తర్వాత ఊరికినే పోసేసి అట్లే చిన్న మంట పైన ఉడకబెట్టల
నీళ్ళు బాగా మరిగిన తర్వాత నీళ్ళకి పిండి వేసేసేది ఉరికినే రాగిపిండి అంటే ఎంత మోతాదికి ఎంత నీళ్ళు ఎంత వేస్తారు
మామూలుగా ఆ అంటే మన ము ద్దకి వాడుకుంటంటాం కదా మనము మామూలుగా ముద్ద ముద్ద చేస్తాంటాం కదా మనము
అవును ఓకే
ఉమ్ అట్లా నీళ్ళు వంచుకొని మూడు గ్లాసులకి ఓ గ్లాసు పిండి అట్లా ఆ బాగా ఉడకపెట్టు కుంటే ఆ నీళ్లన్నీ ఇదయ్యి ముద్దకొస్తుంది
మూడు గ్లాసుల నీళ్ళకి ఒక గ్లాసు రాగిపిండి
ఉమ్మ్
ఓకే అంటే ఉప్పేసి ఉడకబెట్టుకోవాలాండి అది
లేదు లేదు ఉత్తిపిండే
ఉత్తిపిండి ఆ కర్ణాటకలో కర్ణాటక సైట్ రాగి ముద్ద చే స్తారు కదా మీరు అలా చెప్తున్నారండి ఓకే కొత్త రాగులతో మాత్రమే చేయాలా అండి అది
కొత్త రాగిపిండితో చేస్తే అవి తేల్లాగా ఉంటాయి అనమాట మామూలు పాత రాగులయితే నల్లగా ఉంటుంది పిండి
మ్మ్ఉహ్మ్
అవి అయితే తెల్లగుంటాయి
ఓకే
మనం పిల్లలకి ఆ సరికి అందు చేస్తారనమాట పిల్లలు చిన్న పిల్లలకి
అవునులేండి దాంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని పిల్లలకి రాగులు తరచు పెడుతూ ఉంటారు
ఆ రాగులు నానేసి మి ఇది మిక్సీ బట్టి తెల్ల బట్ట పైన గాలిచ్చే సి ఆ చేసి పెడుతుంటారు పిల్లలకి
అవునవునవును నేను కూడా వినాలేండి అంటే మా అమ్మగారు పెడుతుండేవారు అప్పుడు మా చిన్న బాబుకి పెట్టారు గుర్తుంది నాకు కూడా
అవును అ అట్లా ముద్దలా చేసి ముద్దకి ఇ ఉడికేదట్లా ముద్దుకు వచ్చేదట్లా బాగా ఉడక పెట్టుకోవాల చిన్న మంట మీద బాగా ఉడకబె టుకునల్ల బాగ జిగుట రావలది ముద్ద
మ్మ్ఉమ్మ్
రాగిముద్ద అది వేడి వేడిగా ఉన్న ట్లనే చెక్లీలు పావు చిన్నది కారాలొత్తేది కరపూసు అంటారు కదా
అవును లేండి కారపూస ఓ త్తేది ఆ అది ఉంటాది కదా ప్రెస్ చేస్తే కారపూస వస్తది కదా
ఆ అట్లాంటి రేకేసుకొని ఒత్తేసి పెట్టు కునేదినమాట అన్ని పక్కన ఆ అన్నమైందా ఆ ముద్ద ఉడికిన తర్వాత ఆ యన్నం
ఆ
వేడి వేడిగా అట్లే ఒత్తేసే ఆ ఒకొటికి ఒకటి అతు క్కోవు అనమాట బాగా ఉండికింటే అతుక్కోవు అన్నీ చేసి ఒక తట్లేట్ పక్కన పెట్టుకొనేసేది అవి.
ఉ
ఆ మళ్ళీ ఆ అది పాకం బెల్లం పాకం బ ట్టేది.
ఉ
బెల్లం అంటే బెల్లం ఊరికే కరిగిచ్చేసి పాగ పట్టుకునేది.
ఓకే
క్కనా నల్ల నువ్వులులునూ, బెల్లము దంచేది పొడి చేసుకునేది అది.
ఓకే నల్ల నువ్వులు, బెల్లము రెండు దంచి పెట్టుకోవాలా.
ఆ పక్కన పొడి పెట్టుకునేది, బెల్లం అంటే బెల్లం పాక పట్టింటాం కాబట్టి కొద్దిగా ఎసుకునేది బెల్లం దాంట్లోకి నువ్వుల పొడిలోకి.
ఆహాహ ఓకే అంటే ఈ ఆ పాకంలోకి వేయకూడదు ఆ పొడిని.
ఆహా పాకంలోకి వేయకూడదు.
పక్కన ఊరికేనే
ఆ పక్కన పెట్టుకోవాల అది కొట్టుకొని పొడి కొట్టుకొని పక్కన పెట్టుకొని అల్లా
హ్
పక్కన పెట్టుకొని ఆ దాంట్లోకి పప్పుల పిండి కూడా మిక్సి చేసుకుంటారు, మనము కర్జికాయలు చేస్తారు ఆ పప్పులతో అట్లాంటి ఆ ఆ ఆ పప్పుల పిండి కొంచెం నువ్వులోకి అట్లా ఏసి కొట్టి పెట్టుకొండాల అదే అది అవి రెండు, మూడు బెల్లము కొంచెం ఏసి మూడు పక్కన పెట్టు కొండల్లా అది బెల్లం బాగా కాంచి వడ పోసుకొని పక్కన పెట్ కోనాలది.
ఓకే
బెల్లము మనము అవీ చాత్తాలు అనేటివి ఒత్తిపెట్టింటాం కదా మనం చెక్లిల టైప్ లో కార్పూస టైప్లో ఒత్తి పెట్టింటాము.
అవునవును.
ఆ అవి మనము తినేటప్పుడు ఓ ప్లేట్లోకి ఏసుకొని, ఆ బెల్లం పాక పోసుకొని దాంట్లోకి దాని పైన ఆ నువ్వుల పొడిను అది పొడి వేసుకొని తినొచ్చు బావుం
ఓకే ఆ అవలేండి దాంతో రాగిపిండి లో కూడా ఎ ఎక్కువ కాల్షియం ఉంటది దాని వల్ల ఎము కలు కూడా చాలా బలంగా తయారవుతాయి. చిన్న పిల్లలకు కూడా చాలా బాగా పెట్టచ్చండి అంటే బెల్లం తిన్నా మంచిదే కదా.
ఆ ను నువ్వ నువ్వలు కూడా పెట్టచ్చు.
ఆ కరెక్ట్ నువ్వుల పొడికూడా చల్లుతాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఇంగా పుట్నాల పప్పులు కూడా ప్రోటీన్ ఎక్కువ ఉంటది,
అవును
అవును లేండి అవన్నీ కలిపి చేసే డిష్ కాబట్టి అయిన శాస్త్రి అంటే అప్పుటి కాలం వంట కాలే చాలా చాలా అంటే హెల్త్ కి చాలా మంచి చేసేటువండి అప్
ఆ హెల్త్ కి మంచిది అప్పుడు పెద్దోళ్ళు శ్రావణ మాసంలో చేస్తే ఇంటికి శాంతి అని కూడా అంటుంటారు
ఓకే అంటే దీన్ని అంటే శాస్త్రీయ పరంగా కూడా వీటిని అంటే ఇలా చేస్ తే మంచిది అని చెప్పేసి చేసేవారా
శ్రావణమాసంలో చేసుకునేవారు శ్రావణవాసంలో ఆనే ఆ నెలంతా ఎప్పుడన్నా గాని ఒక వారం శనివారం రోజు ఆ రోజు చేస్తారనమాట
ఆహా ఓకే
అదే ఒగ వంటకమన్నట్లా శ్రావణం శ్రావణ మాసంలో అన్ త ఏదో వారం వారము ఏదో ఒగ స్వీట్ చేస్తానే ఉంటారు
శ్రావణ మాసం మొత్తానికి అంటే ప్రతి ప్రతివారము ప్రతివారం శనివారం చేసేవారనమాట
ఆ చేసేవారము ఏదో ఒకటి అట్లా సా తల్లు ఒక వారము చేస్తారనమాట
ఓకే చ కొత్త డిష్ అండి ఐ అంటే నేను విన్నా గాని ఎలా చేస్తారని తెలియదు గాని అంటే విన్నానండి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు కదా మేము ఇలా చేస్త్ కొనే వాళ్ళం అని చెప్పేసి అట్లా వాళ్ళ నోటితో విన్నాను అనమాట
ఆ ఇప్పుడి పిల్లలకి అవి నూడల్స్ మాదిరి గాని పెట్టచ్ చ్చు నూడల్స్ అన్న అవి పాకం పోస్తేనే చిన్న చిన్నగా ఇరిగిపోతాయ్ ఇట్లా చేత్ ఇట్లా అంటేనే ఆ కట్ అయిపోతది అది అవి పీసులు పీసులు కట్ అయిపోతాయనమాట చానా చానా నలుపుకోకోకుండా ఇట్లా కొద్దిగా లైట్ గా ఇట్లా పాకం పోసి దాంట్లోకి ఇట్ల ఇట్లాంటే వేళ్ళతో చిన్న చిన్న పీసులు పీసులుగా స్యామియాలు మాదిరి ఆ కట్ ఐతాయ్ అవి వి నూడల్స్ కొ త్తగా చేసినారు బాగున్నాయి స్వీట్ గా ఉన్నాయి అంటే బానే తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు
అవునులేండి అంటే ఇప్పుడు కాలం పిల్లలకి నూడుల్స్ ఆ సేమియా ఇలాంటివన్నీ ఎక్కువగా నచ్చుత్ తాయి కదా ఇలాంటి ఈ రూపంలో అయితే ఈజీగా తినేస్తారనమాట అది తీపి పదార్థం రూపంలో ఉంటది కాబట్టి
పోస్తేనే ఇడిగిపోతాయి అవి మనం ఇట్లా చేత్తో అంటేనే
ఓకే అంటే అతుక్కోకుండా అవి పొడి పొడిగా ఓచ్ చేస్తాయి
ఆమ్ పొడి పొడిగా వస్తా ఆ పొడి పొడిగా వస్తాయి
ఓకే చాలా మంచి రెసి పి అండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే మీరు చేసేవార్ చేస్తుండే వార్ రా అండి ఎప్పుడు
చేస్తా చేస్తాన్ నేను ఎప్పుడు శ్రావణ మాసంలో ఏదో ఒక్ వారము శనివారంము వేరే ఏదన్నా ఉన్ యినా గాని వేరే వారంలో అయినా గాని చేస్తాం అనమాట
ఓకే అంటే మీరు అలా చేసి మీకు బా అంటే మీ పిల్లలకి పెట్టేవారా
ఆ మా పిల్లలకు పెట్టేవాళ్ళము
ఓకే నేను కూడా ట్రై చేస్ స్తానండి అంటే ఒకసారి అంటే మా ఇంట్లో కొత్త రాగులనేమి లేవు గాని నార్మల్ రాగులై తే ఉన్నాయండి వాటితో కూడా చేయొచ్చు కదా అం
చ్ వాటితో ఆ వాటితో కాని చెయ్యొచ్చు ఆ అంటే అవి కొత్తవయితే కొంచెం పిండి తెల్లగా ఉంటుంది ఇది కొంచెము నల్లగా ఉంటుంది అంతే దాంట్లో
ఓకే అంటే వీటితో చేసిన టేస్ట్ ఏం బానే ఉంటుంది కదండి అ ఒకటే
ఒకటే రకంగానేే వస్తది టేస్ట్ అయితే ఒకటే రకంగానే వస్తది చూడ్డానికైతే అవి కొంచెము తెల్లగా కనపడుతాయి ఇవి కొంచెం నల్లగ కనపడుతాయి అంతే
కళ్ళర్దేముంది లేంటి పోషక విలువల్ దంట్లోను ఒకటే ఉంటాయి కదండి
ఆ రఘపిిండి అయితే ఒకే టేస్ట్
ఓకే ే చాలా మంచి రేసీపీ చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మంచి రేసిపి థ్యాంక్ యూ అండి